హలో
ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు
మేడం గుడ్ ఆఫటర్నూన్ బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం
ఇంకా మేడం హు హు మేడం నాస్తా అయిందా మేడం
ఆ బ్రేక్ ఫాస్ట్ అయిపోయింది మాది
ఏం చేశారు మేడం ఇవాలా బ్రేక్ ఫాస్ట్లలో మీరు
మేము ఇడ్లీ చేసాం
ఇడ్లీ చేసారా మేడం
హమ్ ఇడ్లీ చేసా మరి మీరేం చేశారు ఓకే ఇప్పుడ ఏమి ఇస్తున్నారు ఇట్టే అండి
నా ఇడ్లీ చెప్పండి మేడం
ఉమ్
అప్పు మ్మ్ పక్ మాసకిీ తెలుసా ఆ మినపప్పు
ఆ మేడమ్
మినపప్పుని నాన్న పెట్టాలి మార్నింగ్ లేకపోతే ఫోర్ త్రీ అవర్స్ కూడా నానబెట్టొచ్చు
హ మేడమ్
ఎంత నాన్న పెడితే అంత మంచిగా పేస్ట్ అయితది అది మంచిగా ఉబ్బుతాది అది సప్ సపోజ్ నెను్ ఆఫ్టర్నూన్ నాన్న పెట్టుకుంటే నైట్ రుబ్బుకోవాలి గ్రైండర్ పట్టాలి గ్రైండర్ పట్టేసి ఇప్పుడు ఇడ్లీ రవ్వా ఉంట ఉంటది కదా అది వేసుకోవాలి
మేడం అన్లా ఇంకా ఏమనా యేసుడు లేదా ఓన్లీ మినపప్పేనా
ఓన్లీ మినపప్పే దాంట్లో
యా మేడం ఆ చెప్పండి
ఆ మినపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటది కదా
అవును మేడమ్
ఇడ్లీ రవ్వ యేసుకొని మిక్స్ చేసుకోవాలి
ఆహా
మిక్స్ చేసుకొని అట్లనే పెట్టేసి మార్నింగ్
ఉహు
సాల్ట్ యేసుకొని మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటది కదా దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలె
హ్మ్
దాంట్ల ఆయిల్ రాసుకున్న తర్వాత ప్లేట్స్ మొత్తం చేసి దానిలో ఒక్కొక్కటి తర్వాత మొత్తం జంపు
ఉహూ ఉహూ
పాత్రలా వాటర్ వేసుకోవాలే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇంకా దానిలోని ప్లేట్స్ పెట్టేసెయలే ఒక పది నిమిషాల తర్వాత స్ట్రీమ్ అయ్యి దానికి విజిల్ వస్తదండి
అవునా ఎన్ని విజిలా ఎవరు వొండుస్తరు మేడం
ఒక్క వన్ అండ్ హాఫ్ అంటే టూ విజిల్ వస్త తర్వాత
టూ టూ తర్వాత దించేయాలా మేడం దాన్ని
ఆ అవునండి ఒక టూ మినిట్స్ ఆగాలండి ఓ ఓపెన్ చేయొద్దు ఇప్పుడు మీరు గ్యాస్ బంద్ జేసారు దాని తర్వాత ఓన్ ఆన్ చేయొద్దు దనిలో స్టీమ్ ఉంటది కదా
అవును మేడం
ఆ కొంచెం ఇక టూ మినిట్స్ ఆగితే కొంచెం స్ట్రీమ్ తగ్గుతది తగ్గి కొంచెం ఇడ్లీ కూడా కొంచెం పచ్చి ఉంటే కూడా కొంచెం సాఫ్ట్ అయితాయ్
ఉహు
దాని తర్వాత తీసుకోవాలండి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ సేసుకోవాలి పల్లీల చట్నీ దానికోసం ఇంకా పప్పు కూడా చేసుకోవచ్చు
అంటే ఏది బాగుంటది మేడమ్ పల్లీ చట్నా పుట్నాలు కొంతమంది పప్పు అవునా కొంతమంది కొబ్బరి చెట్ ట్నీ కూడా చేస్తారు
అవును వాళ్ళ టేస్ట్ ఇష్టం అన్నమాట పల్లీలా చేసుకోవచ్చు కాపోతే కొబ్బరి చట్నీ ఇంకా పుట్నాల చట్నీ కూడా చేస్తారు వేరు వేరు చెట్ ఇగ వాళ్ళ టేస్ట్ నా బట్ టి చేస్తారు ఇప్పుడు పలల్ పల్లీ తీసుకోవాలండి ఇప్పుడు మీకు ఎంత సరిపోతది అంత తీసుకోవాలే దాని తర్వాత రోస్ట్ చేసుకోవాలే
ఓకే
దాని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టాలి దానిలో ఏం ఉండదు అండి చింతపండులో
మ్
గింజెలు కూడా ఉండకూడదు దానిలో అది ఉంటయ్ కదా చిన్న చిన్న ప్రతి క్లీను నన్నామ్మడా
మ్ క్లీనింగ్ అదే దంది వాష్ చేసుకోని ఆ వాటర్ని పడేసి మళ్ళా దాన్ని పే ఉంటది కదా మల పిప్పిది పిప్పి పడే సూడుగా
లేదండి మేమే కొంచమే నానబెడుత ఇప్పుడు పప్పు చేస్తే దానిలో కొంచెం తీసేసి దీనిలా ఎస్తాం ప్యూరి కొంచెం తీసుకొని దానిల దీనిలో ఏస్తం ఇప్పుడు ఓన్లీ చట్నీ చేస్తే రెండు రెబ్బలు లాగా చింతపండుది నానబెట్టుకుంటాం ఆ ఏస్తామండి రెండు పచ్చిమిర్చిలు నూనె వేసుకొని కొంచెం
హు హు కానీ మేడం దాంట్లా ఎర్రటి మిర్చి ఉంటుంది కదా మేడం
ఎర్రటి కాదు ఆంటీ మేము గ్రీనే తీసుకుంటాం
గ్రీనే తీసుకుంటారు కానీ ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఎర్రని మిర్చి ఉంటది కదా మేడం అది కూడా ఏసీ చూడండి బాగా టేస్ట ఎండినయ్ ఎండినయ్ ఎండినేయ లేకుండా పచ్చిమిర్చి ఉంటుంది కద మేడమ్ పండింది ఉంటుంది కదా ఎర్రవి అది అది వాడండి మేడమ్ అది వాడండి ఏ దీనికన్నా టేస్ట్ ఉంటంది మామ అది
ఆ ఆ అంటే ఇప్పుడు దీని బదులు అది తీసుకోమంటున్నారా
ఆ అది తీసుకోండి అయినట్టయితే ఇది కూడా వేయండి ఒకటి ఇది ఒకటి వేసి అవి నాలుగు వేయండి
నాలుగు ఐతే బాగా తీయ బాగా కారం అయితుది స్పైసీ మా పిల్లలు తిన్నారండి
బాగా బాగా అంటే బాగా ఉంటుంది మేమ్ మూడు వేసుకోండి మీరు స్పైసీ తినకుంటే
అంత స్పైస్ పిల్ల తిల్ల ఒక మూడు వేసుకుంటే బాగా ఇప్పుడు మిరు ఇచిన బట్టి దానికో ఒక మిర్చిలో తక్కువంటది కారం ఎక్కువంటది కదా దాన్ని బట్టి వేసుకోవాలి
అదే మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టే వేసుకోవాల్సింది మేబీ
అది కాదండి ఇప్పుడు దాని కారం ఇప్పుడు కొన్ని మిర్చీలు ఉంటాయి కదా దానిలో కొంచెం ఉంటది స్పైసీ గా కొందలో ఉండదు
అవ్ కొన్ని దాంట్ల కారం ఉంటాయి కొన్ని దాంట్ల కారం ఉండది మనం మ్మ్ మేబి త్రీ ఏసుకుంటే చరిపోతది మేడమ్
ఆ మేము కివ్వి వేసుకుంటాం అండి
మ్మ్ మేమ్ త్రీ యస్తాం మేడమ్ స్పైసీగానే తింటాం మేము
ఆ మీరు మీ కారం అని లేదు అన్నమాట
మ్మ్ నాకు స్పైసీ కావాలి
సరే దాని తర్వాత రెండు ఎలి రబ్బెలు తీసుకోవాలి కొంచ్ జిలకర మొ దానిలో మొత్తం వేసి ఇప్పుడు పల్లీలు చేసినం కదా అండి
అవును మేడమ్ అవును మేడమ్
మ్మ్ దల్లి మొత్తం చేసి వాసనానికి ఏముంటారు చెట్ల అనే ఏంటారు
సొల్గుతాంది
ఆ అది తీసుకోవాలి తీసే పడేయాలి కదా తీసేసి
అంటే మేడం ఇది పల్లీలు ఇప్పుడు ఉంటాది కదా మేడం పల్లి దాన్ని ఏ ఏం చూడు ఉంటు మేడం కడైయిలా ఏదైనా స్టవ్ మీద
ఇప్పుడు కడాయిలో వేసుకుద చెప్పినగా రోస్ట్ చేసుకోవాలి అని ఫస్ట్ అది చెప్పిన ఆ ఫ ఫస్ట్ అయితే పల్లీని రోస్ట్ చేసుకోని సైడ్ లో పెట్టుకోవాలి కొంచెం చల్ల ఎలా అంది
ఉహూ
దాని తర్వాత ఈ ప్రైపెషన్ చేసుకోవాలి
ఓకే ఓకే మేడం
ఇప్పుడు కొంచెం చింతపడి నానబెట్టుకోవడం పలీదిలే మిర్చి
ఉమ్ ఊమ్
ఆ దాంతా పొట్టు తీసుకున్న తర్వాత పలేను మిక్సకి వేసి దాందులో పౌడర్ చేసుకోవాలి
హమ్
పౌడర్ తెసుకున్న తర్వాత ఇప్పుడు చూ తీసుకున్నాం కదా మిర్చి అల్ల దెబ్బలు జీల్కారా కొంచెం ఉప్పు చింతపండు మొత్తం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి దాన్ని మిక్సీ పట్టాలి
ఆహా మనం
బాగా పేస్ట్ లాగా కూడా చేయకూడదు కొంచెం ద
అవును మేడం బాగా పల్సర్ అయినా మంచిగా ఉండది
ఆ దాని తర్వాత అయిపోయినంక తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి
ఉ
దాన్లో కొంచెం మినపప్పు వేసుకోవాలె
ఆ మేడమ్
గ జిల్కార ఉను
హు
ఏస్కోవాలె కరి పత్తా
ఉ ఉ
దాన్ తర్వాత తడక
హు
తయారయినా తర్వాత దానిలో చట్నీ ఇప్పుడు చేసినం కదా అది ఎసుకోవాలె రెడీ అయిపోతది
ఉహూ
ఇంకా చాలా మంది దాన్ తోటి పప్పు
కౌస్ అవును కదా మేడం అది చట్నీ గుడా ఎస్తారు దాని మీద సాంబార్ గుడా వేసుకుంటారు సాంబార్ ఇడ్లీ చేస్తారు కదా సాంబార్ బయట మొత్తం హోటలల్ల అట్లానే
మీ అవాజ్ బ్రేక్ అయితుంది
సాంబారు సాంబార్ ఇడ్లే తింటారు కదా మేడమ్ బయటా
అవును అండి
ఉ ఇంకా మేడం మేడమ్ మీరు టీ తగుతరా
మేమ్ తాగం అండి టి
టీ తగరా
ఆమె ఇంట్ల తాగుతరు మేం తాగా
ఎందుకంటే నేను నాది ఎట్లా ఉంటదంటే మేడం నేను ఒకట్టు ఒక ఫైవ్ ఇడ్లీస్ సిక్స్ ఇడ్లీస్ తిన్నాను అంటే దాన్ టూ ఏమో దాంతో నె తింటా మేడం చట్నీతోని త్రీ ఏమో ఛాయిలా ఏసీ తింటాను మేడం నేను
ఓహో మీరు ఫైవ్ సిక్స్ తింటారా
ఉ ఫైవ్ సిక్స్ తింటాను మేడం లేదు మేడం ఓన్లీ త్రీ చట్నీతోనే తింటాను త్రీ ఏమో చాయ్ల చాయ్ తోని తింటాను మేడం
మరి బాగుంటదా ఏంటి అది
చాయ్ తోని చాలా బాగుంటది మేడం ఒకసారి ట్రై చేయండి మీరు
నేను చాయ్ తాగనండి సరేం చెప్పింది కదా
మీరు ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఒక్క జస్ట్ ఆ ఒక్క ఇడ్లీనైనా ఒక్క ఇడ్లీ అయినా తినండి జస్ట్ చిన్న పిల్లలకి పెడితే ఇంగ చాలా బాగా తింటారు మేడం ఇట్లా
ఆ
ఇంకా మేడం మీ మీ సార్ కి మీ చేతితోని ఏది ఇష్టం మేడం
ఆ
మీ వంటలలో మీ సార్ కి మీ చేతుతోని ఏది ఇష్టం మేడమ్
మా మమ్మీ చేస్తది అండి
కాదు మేడం మీరు చేస్తారు కదా మీరు చేసే ష్ ఫుడ్లా మీ హస్బెండ్ కి అనేది మీ సార్కి ఏది ఇష్టం మేడం మీ చేసేదాంట్ల ఎక్కువ ఇష్టపడి తినేది
మీకెలా తెలుసా అండి మాకు సార్కి ఏది ఇష్టపడతారు అది ఇష్టపడరు అని
ఆది కాదు మేడం మీకు తెలిసి ఉంటది గదా మీ సార్కు మీరు చేసే వంటలల్ల ఏది మంచిగా అంటే ఇప్పుడు మీరు చికెన్ ఫ్రై చేస్తారు మటన్ చేస్తారు ఫిష్ చేస్తారు దాంట్లకెళ్ళి ఏది ఇష్టపడతారు మీరు తినండి ఆ బిర్యానో మీ చేతితోని
నేన్ అయితే మా మమ్మీ చేస్తే అదే ఇస్తాపడతాను అండి
హుమ్
ఉమ్ సరే అండి ఈ టైము డి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు
థాంక్యూ మేడం విలువైన టైం నాక్ కేటాంచినందుకు థాంక్యూ మేడం ఈ రోజు శుభదినమే కావాలని కోరుకుంటాను మేడం చాలా చాలా మాట్లాడినందుకు థాంక్యూ మేడం చాలా బాగా మ్యాట్లాడారు మేడం